హలో ఆ ఏం చేస్తున్నారు? ఏం లేదండి. అన్నం తిన్నారా?
తిన్నాం అండి. మీరు తిన్నారా?
అర్థం అవ్వలేదు. ఆ తిన్నామండి. ఓకే అండి ఆ మీకు ఇష్టమైన ఏదైనా మంచి మెమొరి గురించి చెప్తారా.
చెప్తానండి.
ఆ చెప్పండి.
ఫిఫ్త్ క్లాస్ లో వెళ్ళానండి నాది స్కూల్ నేను వన్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకి ఆ మా ఇంటి దగ్గర ఉన్న స్కూల్ చదివానండి. ఫిఫ్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకి
వినిపిస్తుందా?
లొకేషన్ కెళ్ళి అక్కడ చదివామండి. ఆ టైంలోనే మంచి ఫ్రెండ్స్ పరిచయమయ్యారండి అలాంటి ఫ్రెండ్స్ ఎలా అంటే చాలా మంచిగ ఉండేటోళ్ళమండి మేము ఎంత మంచిగ అంటే చిన్నప్పుడు జరగండి మీరు గూడా
ఆ ఓకే ఓకే అంటే మీరు మీ బాల్యం చాలా ఎంజాయ్ చేశారన్నమాట
అవునండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్ ఎందుకంటే మీ చిన్నప్పటి నుంచి అదే స్కూల్ లో గదండి.
ఓకే
కాబట్టి చాలా బాల్యంలో ఎంజాయ్ చేసామండి.
మీరు స్కూల్లో టీచర్స్ డే చేస్తుండేనా అండి.
టీచర్స్ డే సెలబ్రేషన్ పిలిస్తే ఎట్లా రావాలి అని నేనప్పుడు ప్రిన్సిపాల్ అండి.
ఓ చాలా గ్రేట్ అండి మీర్ ఓకే ఆ అవునండి. నేన్ గూడ చేస్తుండే వాళ్ళ నేను ఇంగ్లీష్ టీచర్ గా యెళ్ళేదాన్ని
అవునా అండి ఎలా వెళ్ళారు శారీయా డ్రెస్సా అండి
నార్మల్ అండి ఇంకా అప్పుడు సాంప్రదాయంగా మేము చీరలో వెళ్ళే వాళ్ళము
ఆహా